ఏ సవునే
గుండెపాటి వొచ్చింది బాపు చెపక్క
ఇగో ఈడ ఆడతండు ఉర్కు తన్ డ్ ఐస్ క్రీమ్ రాగానే కొని కొని అనా డు సార్ చిన్ పొద్దుగాల
అదే చెప్తాంది మాత్త పుచకాయలు కూడా కొన్నదిగా
ఆ కొన్నా కూడా ఐస్ క్రీమ్ రాన్ గా కావాలని అన్నం తిన వ చిన్న అంటే నేను పుచ్చకాయ తింటా ఐస్ క్రీమ్ తింటా అన్నమ్ ఇప్పుడు తిన్ అన్నాడు మమ్మీ డాడ్ వచ్చినంక పైసలు ఇ య్యాలె ఐస్ క్రీమ్ వచ్సా ఐస్ క్రీమ్పైసలక్ ఇయాలని అంటే వంద రూపాలు ఇత్తనేనాన్ తను
హే హే
ఆహ్ కొదిసేపు కాంగనే అన్నమేయ్ అన్నమేయ్ అన్నాడు అన్నమెతే ఏం కూర అంత దోసకాయ కూర అంటే దోసకాయ కూర నాకొద్దు అన్నాడు మీ అమ్మ పచ్చన్నది
ఇ మల్లా వేట్ మార్ తు ఆ ఏం గాదు వేసుకుంటార్లే తాన్ చెపియ్ వాల్ సానమే చెత్తలేరక్క అసల్ ఉక్
అవునా సాయంత్రం సానం జేతనే చల్లగా ఉంటది
అది ఇల్ జేరు మా గులు జేత్ డుగాన్ మా చిన్ ఏ ఎవడు తానం జేత్తే వాడిక్ తిరేపు జిలేబీ
అవును
మ్మ్ ఎవల సార్తో బోయ్ సార్ ప ఉంద ఆ మాట్లాడతవా ద మరి మాట్లాడ్దురా మగ్ ఉండే ఓలే జాల్పడ్యా మాట్లాడు వాడి ఇష్టం వాడి మూడత్ తే మంచిగ్ మాట్తాడతాడక్ క
అవునా ఆ అవి మొన్న నేను పూలు దెంపుతన్నా మాట్లాడ్రా పిన్ని మాట్లాడ్రా అంటే అలో అలో అంటండు
ఆ మా చెల్లమ్మని మా అమ్మని ఎక్ కిత్తనికి బస్ స్టాండ్ ఒచ్చిందంట బస్ స్టాండ్ ఒత్తే చేపిచ్చింది ఫోను గుండు బాన్నవా రా అంటే బాన్ననే అన్ తాండు ఆ సక్క మాట్లాల్లే ఇంగా వాళ్ళకి పిళ్ళగాళ్లక్ గుర్తున్నటప్పుడే గుర్తుండ్రగా
అవును ఇంక కొంచం గావాలి ఇప్పుడే మూన్ నాల్గు అవే కదా స్వామి
ప్లేయింగ్
ఊ ఏడ్ ఎనిమిది సమర్చరాల్ అయితే మంచిగా మాట్లాడతర్
మరే మ్మ్ ఊ వాళ్ జేత్తర్గా నువ్ స్ సప్రేట్ జై వాళ్లే జేత్
అందరు కలిసేటు పోతా అందరు బండ మీద అవునా
ఊ ఎవలల్ పోతాన్రు
ముందు పన్ను మీను ఆలా ఆయల మల్ల భర్తను రాజు కన్నయ్య ఎనకబండి మీద ఇంకో పిల్లగాడూ వయలమ్మ
చాల్ బ్యాచ్ అంత ఒకటే
ఆ అవును ఎప్పుడెప్పుడ అని వెయిటింగు గాని ఇగ మొన్న అందరు జూసీర్రు గదా అంతగానం బో బో ఏడ్సింది మళ్లి ఏమ్మటే మాటలు కలిసినాయ్ అంటారు అని
ఊమ్ అందరూ ఒక్కటే అక్క వాళ్ళు
అవును మొన్న పండుగ నాడు గూడా వచ్చింనంట ఉగాదినాడు
వచ్చిర్రు ఈమే అడిపేయింది తిన్న ది అందరున్నారు వోచ్
ఆవును
అదే పా పోయినక్క పిలిచింది
అవున
నేన్ జా దీండ్ల కోసం పోతే ఇంగ గీకి నంక జొ ప్పింది
అవునా ఇచ్చిందా జాకెట్ లు
ఆ యాడా అక్క నేన్ దెచ్చుకోలా
అవునా అయి ఇచ్చింది గాని ఆ గ్రీన్ కలర్ ఒక జాకెట్ ఫస్ట్ కుట్లే పెళ్లి ఆ రోజు ఏసుకున్నుడు మ్యారేజ్ డే రోజు ఏసుకున్నదే గదా ద్దాన్ని కుట్టు వెట్టు మని ఇచ్చినా గదా కుట్టు పెట్ట్లేదు అంటే ఆమెకు పండగ పో
ఆ లైన్ లో ఉండ అక్క ఇది తిన్నరా ఆనే అలాగ ఏ ఫంక్షను తాన్ చేయలే ఉ అందరు వచ్చిర్ర మరె అందరొ వచ్చిండ్రామే పెద్ద అత్త మామ రాలా
అవును వాన వచ్చిండా పట్టలు విం
ఎ బట్టలు ఉన్నాయ్ ఇంట్లో పాన నే ఉన్నది ఇక చిన్నవి తింన్నాంక కమద్ దస్ బాటల్ భయం భ ఎందుకంట పని పోతే అన్ని పనులు తీర అక్క, రేపు మళ్ళా ఆ మళ్ళ ప్రసాదం ఇంకా త్తా లేట్ అయితది
పల్లకి
హ ఇక కాలేలే ఏన్ మీ ఇ నాలుగు నిమిషల అయ్ తైదయితే ఇంకా మూడు నిమిషాలు మాట్ మాట్లాడాలి మెషన్ గు త్తను అక్క
కూర్తలేని సానిగా ఇదే సరిపోతుంది నాకు మధ్యాహ్నం పని అయే వరకు ఆ టైం అయితే పని కాడాక వస్తే మా అమ్మకు ఫోన్ చేస్తా ఏ మమ తోడు మాట్లాడితే గతం అన్నయ్యత్తడు అన్నం తింట కోసే పండుకుంటాం అ ఇదే పని జరిపోతాంది. ఎందుకో తెచ్చుకో ముందుకు తెచ్చు కోవాలి తెచ్చుకోవాలి ఇంట్లో మిషన్ ఉండాలని అనిపించింది మిషన్ ఉంట ఇది కూడకుందు మిస్న్ ఉం అది కొట్టుకుందో అనిపించింది
ఆ
టైమ్ లో అందరం ఇంట్లోనే ఉండేది అన్నయ అప్పుడు తెచ్చుకుంటా అంటే, తెచ్చుకుంది లే అని తెచ్చిండు ఇగ తెచ్చినాంక కొన్ని రో అసలు మిషన్ మనకు టచ్ చేయలేదు తొక్కడమే రాదు కాని ఇంట్లోనే తొక్కుడు అవన్నీ చేసి నేర్ కున్న గాని మీ ఆ జా రెండు మూడు కుట్టిన మామూలుగా చీర కట్ చేసి
ఆ
ఇప్పుడు ఈ మోకాలు నొప్పి కరోనా వ్యాక్సిన్ వేసుకున్న కాంచి మోకాల్ నప్పులు ఇబ్లేట్ పెళ్లాయిక ఇక ఒక్క రోజు కూడాతే రెండు మూడు నైట్లు కూడా కాళ్ళు గుంజ కూడా పెళ్లాయిక
ఆ మహేశ్వరకా కూడా అంతే అకా పాపం మ్
నేను మొన్న అదే అనుకుంటానా అ నేను ఇట్లా దున్నపోతులాగాన్నా నాకు గుంసయి పిల్లి ఇంత బక్క
ఆ గుడు గుందజత ర అంట అకా
అవునా
యా చెప్పుకోరు.
అవునాయో నా రాళ్ తేలి గొంతే మొఖం. మా మన పక్కన నా పక్క నా ఆమె ఎంతుంది అసలు
ఆసలావును గోరు
బక్కగా నరాలు కూడా పచ్చగ్గనవాడుతున్నాయి. అసలు నేనే పందంగొల్ ఇట్లా కూర్చొనే పిల్ల బానే కోటతందని ఆ రోజు కూర్చొన రోజు అనుకున్నా పాపం బానే గొ కొడుతుంది అనుకున్నా ఇగఅన్న అదే అప్పుడు రెండు మూడు సార్ల బాగా స్టార్టింగ్ లైఫ ఇది మిషన్ గా హార్డ్ ఉంటది గదా సాన్ మ్ గట్ పట్ కద ఇక ఒక వరకు అప్పుడు వంద రూపాయల చీరలు వస్తతే చీరలుగా కొన్ని కొంగులు కుట్టుడు, పాళ్ళు కుట్టుడు, నైటీలు కుట్ డు ఇక మా అమ్మ తీసుకున్న చీరలన్నీ ఇడ తీసి ఎసిపోతే అవిటికి పాలు కుట్టుడు ఇగ నైట్ కాలు గుంజుతున్నాయి కాలు గుంజుతున్నాయి అంటే అసలే బ్లెడ్ తక్కువుంది అప్పుడు వి ఇది వుడితె మిషన్ వద్దు ఏమద్దు సపడే కుకో ఇ గుంజుడెంది ఇదేంది. అప్పుడు కుట్టిన గదా వుడితే గుంజుతంటే రెండుమూడు సార్లకు బాగా గుంజుతాంటే అన్నయ్య ఓ రోజు కోపం జేత్తే ఏ కుట్టుడు లేదేం ఎం లేదు ఆగ్ నువ్వు ఈ గుంజుడ ఏంది ఈ దావకన వ్ వోవాలంటవు ఇదంటవు అదంటావు. కుట్టకు సపరేక అంటే ఇగ అట్లనే ఉంది. అప్పుడు ఇగ మా వాళ్ళు జని పేరని అదే టెన్షన్ తను ఇకా ఈ టెన్షన్ ఆ టెన్షన్ ఇల్లు పని ఇల్లు పని మొదలు పెట్నకనించయితే దాన్న్ తీ చుడలేద్ హ ఇగ నైట్
ఇంకా ఎన్నిరోజులు ఉంది అక్క ఇల్లుపని ఎన్ని రోజులు పడుతది.
ఇంక వున్న ముందు పని ఉంది కదా షాన్న బండర్ మట్టి పోపించ్ చూసనవా ఆ మట్టే అనగలనట అప్పుడ ఎప్పుడు పోయిస్తే మంచిగా ఇది వరకు వచ్చిపోయే వానలాకు అనిగేది. ఈ ఇప్పుడు మొన్న వేయించింది ఐదు ట్రాక్ ఐదు ట్రక్కులు వేయించినాం అది లోపడ వోయించడం మళ్ళా
హ్మ్
అది కొద్ది నాలుగైదు రోజులు నీళ్లు కొడితే అనుగుతే దాని మీద కంకర ఇప్పుడు కంకర సాయంత్రం అట్టే వేయించినా కంకర ట్రాక్టర్లతో కంకర దోలిచ్చిన దొడ్డు కంకర
ఆ
ఇంకా అది లోపట రేపు రేపు పండగైనా ఎల్లుండే లో పోపిచ్చి దిమ్మిస గుదిచ్చి
ఆ
దీన్ని సగుదిద్దాంలే ఫ్లోరింగ్ లాగెత్తే ఇగ బాత్రూమ్ గిన అన్నయినై
మీకు ఆ ఇల్లు పని ఐతె బాగొత్తరె అక్క
టెన్షన్ పోతదిగ
ఇంగయితలేగా శ్రావణం వరకు అయితది గా అక్క అయిందప్ప